హలో
హలో
ఆ బావున్నారాండి
అ బావున్నామండి
మ్ ఏం చేస్తున్నారు బావున్నాను ఏం జేస్తున్నవ్
ఏం జేస్తున్నారు
నేను వంట అయిపోయింది గుమ్మల్ నా బట్టలన్నీ ఎండా అది వర్షం పడ్డం వల్ల తీసేసిన మళ్ళీ ఎండ కొడతాంది ఒక్కొక్కటి ఆరేస్తున్న మ్
తీసేసిన మల్లరెత్తన్న
ఆ తీసేసినా మళ్ళీ ఆరేస్తున్నా ఎండొచ్చింది
మళ్ళీ వర్షం వచ్చేడట్టు లేదా
అప్పుడు ఎండనే ఉండేది
అవునా
హ్మ్ ఎండెన్నెరవాంటె ఇట్లా అయింద
ఆ అయిందండి వంట అయింది పిల్లలు స్కూల్ ఒయిరు పని అయిపోయింది ఇగ ఖాళీగా కూర్చున్నా ఫోన్ చూస్తున్నా
అవునా కోళ్ళున్నాయా సౌండ్ వస్తోంది
ఆ ఒకటుందీ ఆ ఒకదానికి రెండు పిల్లలు ఉన్నాయ
అదే అదే సౌండ్ వస్తాంది అయితే చిన్న చిన్న పిల్లలు
ఆ పోయినట్ చెట్టు కింది కని పోతుంది ఇగ
హ్మ్
ఈ ఇంట్లో ఫ్యాన్స్ సౌండ్కి నా రాటల్లే ఎన్ రాట్లేదు
హ్మ్ అందుకే బయటకొచ్చన్ద హ్మ్ హ్మ్ మ్
త
నాది కూడా పని అయిపోయింది ఖాళీగనే ఉన్న సెల్ జూసుకుంటు మ్ ఏమన్నా ఖాళీ టైమ్లా ఆ చూస్తే స్టిచ్చింగ్ చేస్తా వచ్చు నాకు ఉం మీరు ఖాళీ టైమ్ లో ఏం చేస్తారు
నేను కాలి టైం లో పడుకోవడం లేవడం ఫోన్ ఫోను చేయు తిమ్మిరి అంత సేపు ఫోన్ చూడడం చెయ్యి తిమ్మిరి ఎక్కి నాక ఫోన్ పక్కకేసి పడుకోవడం మళ్ళీ లేవ్వడం మళ్ళీ తినడం మళ్ళీ ఫోన్ చూడడం ఇంగ సాయంత్రం అర్ధగంట పని చేయడం
ఉం
ఇగ పిల్లలు వస్తే మళ్ళీ పని ఉంటది
ఉం నాకదేం లేదు ఫ్రీ టైమ్ లో ఉంటే స్టిచ్చింగ్ బ్లౌజ్
అవునా అంటే బయటి వాళ్ళయి కుడతారా మీ వరకే కుట్టు కుంటర
ఆ బయటి వాళ్ళయి కూడా కాని బాగా తింటాను నేను బాగా అంటే బాగాలాింటాను ఇగ అది అట్లా కుట్టినా గాని నడుం నొప్పి లేస్తది కాళ్లు మోకాళ్ళు
అవునా
ఆ నార్మల్గా కుడుతా ఈ నావైతే నేనే కుట్కుంటా లేదు లేదు మోటర్ లేదు కాళ్ళ తోనే
అంటే మోటార్ పెట్టుకుంటే ఈజీగా
ఈజీగా అయిపోతది కానీ బాగా ఉన్న వాళ్ళకి ఇ గరా క వాట్టినకు వెపోచ్చు
హూ హమ్
పట్టుకోను కదా
ఎందుకు మీకు ఇంట్రెస్ట్
ఉంటది కానీ ఇక్కడ మొత్తం ఇంటింటికి మిషన్లే నాయే
ఆహా
మెషన్లు టైలర్స్లు గట్లా అందుకోసంమని తీసుకోలే
హూ హమ్
తీసుకోవచ్చు కానీ నేను ఎప్పుడు రాలే ఐడియా కాళ్ళ తోనే ఉం తొక్కుత
కొంచెం ఫాస్ట్గా అయిపోద్దా మిషన్ తో అయితే
ఉం మిషిన్ తో అయితే ఫాస్ట్ గా దానికి తొక్కన అవసరం లేదు కాల్ పెడితే అయిపోది
ఆ
దాని పైనే కాళు పెట్టాలి మనం ఆప్ చేయాలినుకుంటే కాలు తీయాలి
ఆ అదే చూసినాను
ఉం
కానీ దానికి డిఫరెంట్ ఉంటది చాలా
ఆ డిఫరెంట్ ఉంటయి
ఉం అమ్మో బ్లౌజ్ లకయితే మరి రేటు బాగా చెప్తున్నారు స్టిచ్చింగ్ చేసే వాళ్ళు
ఉం అందుకోసమే కదా ఇప్పుడు చాలా మంది వాళ్ళయి వాళ్లే కుట్టుకోవడానికి నేర్చుకుంటా చాల అంటే చాలా నేర్చుకుంట
ఆ యూట్యూబ్ ఒకటి వచ్చింది అందరు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి
ఉం ఇంకా యూట్యూబ్ లో అయితే అ ఆన్ చేస్తే అవే వస్తనయి
ఆ
ఇప్పుడు అందరూ ఫ్రీగా క్లాస్ చెప్తుండరు కదా ఫ్రీ క్లాస్ చెప్తు ఆన్లైన్
ఆవున్
కానీ అది కొంచెము టచ్ ఉన్న వాళ్ళకైతేనే అది అర్ధమైతది.
ఆహా అవునవును
ఆ కాదు గదా మరి ఇప్పుడు మొత్తానికి ఏం తెలివని వాళ్ళకైతే. అవి చెప్పే కొలతలూ అయి ఎట్ల మడతేత్తరు నాలుగు మడతలు అవి ఇవి. తెల్వది
ఊహు ఆ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలే ఇంట్రెస్ట్ ఉంటే వస్తదా.
ఇంట్రెస్ట్ ఉండాలే దాని మీదా నేను నేర్చుకోగలను. అనే పట్టుదల ఉంటే కంపల్సరీ వస్తది.
కానీ స్ట్రెస్సే ఎక్కువ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటది గదా అండి.
స్టార్టింగ్ లో ఉంటది అది అర్ధంమయితే ఈజీ ఏముండది. స్టార్టింగ్ లో ఆ స్ట్రెస్ ఎక్కువ ఉంటది నిజమే.
ఆ అదే నేనూ నేర్చుకుందమని చూశినా.
ఊ
చూశినా కటింగ్స్ అనీ ఆ ఇట్లా తీసుకోవడం కొలతలూ పెట్టీ ఇట్ల. కట్ జేయడం ఈ పాయింట్ అవుట్ చేత్తరుగా. పెన్సిల్ అదే చాక్ పీస్ తో గీత్తరుగా అవి గీయడం మొత్త్ తలకాయ నొప్పి అనిపిచ్చింది నాకు.
హ్మా నీకు అది అంతగ దాని మీదా.
ఇంట్రెస్ట్ ఉంది లే గానీ అంటే ఫోన్ లో చూశీ ట్రై చేశినా.
ఫోన్లో కొందరికీ అర్థమయితది కొందరికి అర్థం కాదు.
ఆ నాకు అర్ధమైంది లే గాని కొంత్ తలనొప్పి అనిపిచ్చింది అంటే ఎట్లా. కుడతాంటే ఇగ ఫ్రీ అయిపోద్దేమో లే గానీ నా ఒక్క దానితోటి ఇగ స్టాప్ చేశినా అంటే మిషిన్ లేదు మా పక్కింట్ టే ఇట్లా ఫ్రెండ్స్ ఉంటరు గా నార్మల్గా ఇగ మళ్ మళ్ళి వాళ్ళ ఇంటికెళ్ళీ ఊకే ఎళ్ళాలన్నా నా ఇబ్బంది అనిపి చెం మొహమాటం ఎక్కువా
మళ్ళా మిషనీ ఎప్పటికి ఇయ్యరు గదా
ఆ అది ఒకటే రోజు అయ్యేది గాదు మళ్ళా. స్టార్టింగ్ నేర్చుకుంటానా ఏ ఏహె పో నాకెందుకు అవసరం ఆ అనీ.
చైతోని కూడా కుట్టుకొనుడు నేర్చుకోవచ్చు. ఊ
ఆ
ఫస్ట్ నేను నేర్చుకున్నప్పుడు అయితే మాకు చైతోనే నేర్పించ్చిళ్ళు.
ఊహు
తర్వాతా మళ్ళా మిషిన్ తోనీ నేర్పించ్చిళ్ళు మిషిన్ ఆడ
చైతోటే బాగా వస్తుందా మరి.
ఆ చైతోనే సూపర్ వస్తది ఫస్ట్ దాంతోనే ప్రాక్టీసు.
అవునా
హ్మ ఇప్పుడు నేర్పిచ్చే వాళ్ళు అందరూ మేమ్ డైరెక్ట్ మిషిన్ కాయ్ మిషిన్ మీద చెప్తరానే చెప్పరు గదా. ఫస్ట్ చైతోని ఆ చిన్న చిన్నగా ఇప్పుడు బొమ్మలకు వాటికి ఏపిచ్చి తొడిగిపిచ్చే అంత సైజు లో. చిన్న చిన్నగా చెప్తరు ఊ నాకైతే అట్లనే చెప్పింది ఆ చైతో కుట్టాలని. కాళ్ళు రికార్డ్ చేసుకోవాలే ఉమ్ మెజర్మెంట్స్ గూడా రికార్డ్ చేసుకోవాలే.
ఆహా అంటే బుక్స్ బుక్స్లో రాసుకోవాలా
ఆ రికార్డ్ బుక్ అన్ దాని పేరే ఉంటది ఒక సైడ్ మనం గుట్టింది పెట్టుకోవాలి ఇం గొప్ప దానికి ఆపోజిట్ ఏమో దాని మెజర్మెంట్ పల్సది గీసుకోవాలి డ్రాయింగ్ గీసి ఆ చంక ఇంత భుజం ఎంత ముందు కల్లిందా ఇంక కల్లిందా అంతా మెజర్మెంట్ పెట్టు కోవాలి మనక్ తర్వాత మనకు అర్థం కాకపోయినా అ బుక్ తీసి చూసుకుంటే అర్థమయితారు
ఉహు
మాక్ నేర్పించటమె అట్లే నేర్పిస్తది కేరళమె
ఉహు అంటే బయట డబ్బులు ఇచ్చే ఇప్పించుకున్నరా ఏదైనా గవర్నమెంట్
నేర్చ్
ఆహా
ఉమ్
ఇంగ డబ్బులిస్తనే మంచిగ పర్ఫెక్ట్గా నేర్చు
ఆ మంచిగా దగ్గరుండి మంచిగా నేర్పి మనకు అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ అడగొచ్చు చెప్తుంది ఇది ఉచితంగా ఏందంటే ఫ్రీది జస్ట్ గ్రూప్ అందరికి కలిసి ఒక రెండు సార్లు మూడు సార్లు చెబుతరు అంతే
గంటే అంట గంట క్లాసు గంట ప్రాక్టీస్
ఆ గదే ఇది చెయ్యండి ఏమో రేపు ఇది తీసుకురండి ఈ డ్రాయింగ్ ఇది అది ఇట్లా చెప్తరు ఇన్కొందరు అర్థమయ్యే టోలు పేస్టుగున్నోళ్లేమో చేసి చూపెడతారు తీసుకొస్తారు కొందరు అర్ధం కాకుంటాడు అరి మోమాట ఎవరటోళ్ళు అయితే అయ్యో ఎట్లా ఎట్లా అని పక్కొల్లని అడుగుతరు
ఉమ్
ఉమ్
ఆ అందరు ఒక తీరుగుండరుగా
ఉమ్ గది
ఉమ్
ఆ కేరళ అంటేయితే మంచిగా చెప్పింది నాకు
ఉహు
ఉమ్ రికార్డింగ్ బుక్ పెటికిచ్చింది ఫస్ట్ అన్ని చేశానుట్ ఫస్ట్ పేపర్ కటింగ్ నేర్పించింది పేపర్ తర్వాత క్లాత్ ఒక కాటన్ చీరనే అయిపోతది
ఉహు
తర్వాత ఇగ చిన్న సైజ్ ఒకటి పెద్ద సైజ్ ఒకటి రెండు రెండు
ఉహు ఇప్పుడు కటింగ్ హార్డ అది స్టిచ్చింగ్ హార్డ
ఆ ఫస్ట్ కటింగ్ మంచిగంటనే స్టిచ్చింగ్ వస్తది కదా
అవునా అంటే కటింగే పర్ఫెక్ట్ ఉండాల
ఎ కటింగే పర్ఫెక్ట్ ఉండాలే మనం ఎట్ల కడ్చేస్తే అట్లా
ఉహు అదే కొంతమంది ఇట్లా చెప్తరు ఇదే ఈజీ లేద అదిఅన్
నేర్చుకున్న తర్వాత ఈజీ మరి మీరే చెప్తారం అయ్యో గింతేనా గిదేనా ఆ మీరే అంటారు అయ్యో గిదేనా అని
ఆహా అంటే ఇప్పుడు ఒక మనం బేసిక్స్ నేర్చుకొని ఏదైనా కుట్టొచ్చా
ఆ కుట్టొచ్చు దాంతోనే కూడా టాలెంట్ నేను యూట్యూబ్ తోనే మస్త్ నే కుంటాను కొంతమంది రానోళ్లు కూడా ఏం రానోళ్లు
ఆ
ఉమ్మ్
స్టార్టింగ్ మనం నార్మల్ బ్లౌజ్లు నేర్చుకొని మళ్ళీ ఇట్లా డిజైన్స్ అట్లా మనక్ కుడతాంటే ప్రాక్టీస్ అయిద్దా
అవుతది ఫస్ట్ నార్మల్ రావాలే డిజైన్ అవి వస్తే ఇంకా వాళ్ళ కంటే మనమే ఐడియా చేసుకొని కుట్కోవచ్చు
మ్మ్ఉహ్మ్ అదే నేను కూడా తీసుకుందాం అనుకుంటానా కాకుంటే మళ్ళీ తీసుకొని వేస్ట్ అయిద్దా ఎందుకులే అని మళ్ళా ఆలోచ
వేస్ట్ ఏం లేదు ఫస్ట్ నీకు ఒకటి వచ్చిందా తీసుకో
ఉమ్మ్ అంటే ఇగ మళ్ళీ తీసుకున్నామండి మళ్ళీ ఫోన్లో చూసే నేర్చుకోవాలి ఇగ మళ్ళీ బయట కంటే పంపియరు ఇప్పుడు ఈ వి వీటి కోసం కూడా బయటికి వెళ్ళ బుద్ధి కావట్లే
ఉమ్మ్ ఫోన్లో కూడా కొందరు అర్థమయ్యేటట్టు చెప్తాండ్రు కదా చాలా ఉన్నాయి చాలా చాలా మంది చెప్తాండ్రు ఒక్కరు కూడా కాదు
మెజర్మెంట్స్ కోసం కూడా మీషో లో దొరుకుతున్నాయంటకా టేప్
ఆ అవును థర్టీ టూ థర్టీ ఎయిట్ థర్టీ ఫోర్ సైజ్ ది మనం ఆన్లైన్ పెట్టుకుంటే అవి దొరుకుతున్నాయి కానీ అవి వేరే ఉం టాయి ఇది వేరే ఆ అవేమో పెద్ద పెద్ద కొలతలతోన ఉంటాయి మన బాడీ సైజు వేరే ఉంటది అవి వచ్చినయి వేరే ఉంటాయి అవి మ్యాచ్ కావు ఇప్పుడు మనం కొంచెం సన్నగా ఉం టం ఇప్పుడు మనకు హైట్ తక్కువ ఉంటాము ఇప్పుడు కొందరు భుజాలు వెడెల్పు ఉంటాయి కొందరికి తక్కువ ఉంటాయి కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాది దాన్ని బట్టి మనం మన సైజు వేరే ఉంటది అక్కడ ఆన్లైన్లో సైజు అది వేరే ఉంటది
ఆ అయితే ఆన్లైన్లో వచ్చినవి వేస్టే అంటారా
స్ట్ అని కాదు సెట్ అయ్యేటోళ్ళకి అయితాయి
ఆహా అంటే ఇట్లా హెవీ పెద్ద బాడీ ఉన్నోళ్ళకి పర్సనాలిటీ ఎక్కువ ఉన్నోళ్ళకి సెట్ అయి అ
సెట్ అయితాయి మంచిగా
ఉమ్మ్ బక్క బక్కగా ఉన్నోలకి సూట్ కావు
సూట్ కావు
అవే ఏవైనా అంతే ఇప్పుడు పర్సనాలిటీ ఉన్నోళ్లకి షాపింగ్ మాల్స్ ఇట్లా బ్లౌజులు గిట్లా ఉంటాయిగా
ఆ
పట్టి ఉన్నోళ్లకేమో మంచిగుంటాయి బక్కొలకి అయి దొరకవు సుట్‌కావు
సూట్ కావు
ఓకే అండి
ఓకే
హ చెప్ప